హలో అక్క
ఆ ఏం చేస్తున్నావు ర
ఏం లేదక్క మీరేం చేస్తున్నారు
ఏం లేదు ఇంతకు ముందే తిన్నాం
హ్మ్
తినవా డిన్నర్ అయింద
కా అఇంది
ఏం కర్రీ
శ్యామగడలు ఆని పికిల్ పెట్టుకోని తిన్నాను
అయో తినవా ఆ కర్రీ
ఆహా శామగడ్డ కాకరకాయ మళ్ళీ ఈ రోజు కాకరకాయ శామగడ్డ రెండుఒకటి
మీ వాయిస్మ్ సేమ్ మా ఫ్రెండ్ ఉంటాది నిత్యా అని ఒక ఆమ్మాయి సేమ్ అమే వాయిస్ లాగా ఉంది కదా
అవునా
ఆమె కూడా సేమ్ ఇట్లనే మాట్లాడుతది పికిల్ ఇంట్లో నుండి తీసుకొచ్చుకున్నదా
ఆ అవునక్క నార్మల్గాయితే అయితే ఒక కర్రీ పెడితే పికిలు పెడతారు లేదంటే ఈ రోజు టూ కర్రీస్ పెట్టిండారు కదా అందుకోసమని అవున అవును హ
నేను మా బాబుకి తినిపించి వానికి ఇష్ట స్నానం చేపచ్చి నేన్ తిని వాని వాడుకోబెడదామంటే వాడు వాడుకోడు టెన్ ఇలెవెన్ వరకు ఆడుకుంటు
అంటే ఇంక డే పడుకుంటాడు కదా నైట్ టైమ్ లో నిద్ర రాదు ఇంకా
ఆఫ్టర్నూన్ పడుకుంటే సెవెన్ కి లేస్తాడు సెవెన్ కి లేచిండు కాబట్టి
హ్మ్ అవును
మీ ఫ్రెండ్స్ ఏం చేస్తురు తిన్నారా అందరూ
ఆ తిన్న మక్క అందేరం
టైం కి స్టార్ట మీ డిన్నర్
ఎయిట్ క ఫార్టీ ఫిఫ్టీ ఇప్పటి వరకు పెడతారు
మీరు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆఫ్టర్నూన్ కి లంచ్ బాక్స్ తీసుకెళ్ళడమేనా
తీసుకెళ్ళడేమ అక్క తీసుకొని వెళ్తా
ఆ మీ కోసం మార్నింగ్ చేస్తారా వంట
ఆ చేస్తారు లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు గదా
అవునా అన్ని అంద అంటే ఓన్లీ బాగ్స్ వాళ్ళకి మార్నింగ్ ప్రిపేర్ చేసి తర్వాత ఇలా మళ్లీ వేరేజేస్తారా ఒకటి
ఈ మధ్య ఈ ఈ మధ్య చాలా మందోచ్చారక్క అయితే కర్రీ మార్నింగ్ వాళ్ళకి వేరే జేస్తుండే మళ్ళీ లంచ్ ఆఫ్టర్నూన్ వేరే కర్రి జేస్తుండే కాకపోతే ఆఫ్టర్నూన్ కి కూడా ఇప్పుడు మార్నింగే జేస్తుంది కర్రీ రైస్ ఒకటి ఆఫ్టర్నూన్ పెడుతది అవును అవును
అహా
మాట్లాడుతుండేగా మీ బాబు మంచిగనే
ఎట్లత్తడో వానికే అర్ధం కావాలి నాన్ స్టాప్ మాట్లాడతనే ఉంటాడు గానీ ఏం అర్ధంగా హహ
అవునవును హ
తాత కొన్ని కొన్ని వర్డ్స్ పిలుస్తాడు ఇట్లగాని ఇప్పుడు అన్ని చూసి ఏదో ఏదో మాట్లా కర గాని ఏం అర్దం అయితలే ఇప్పుడు ఎవరితోనన్న ఫోన్ మాట్లాడితే వానికి కంపల్సరీ ఇయ్యాలి న్ ఫోన్ ఫోన్ కోసం ఎవి ఇప్పుడు ఫోన్ కోసం బెడ్ల రివర్స్లో పడుకొని ఏడ్చి మళ్ళ లేచి కూర్చున్నడు ఇయ్యలేదయితే లేకపోతే ఇస్తే మా ఇత్తడు ఇప్పుడు ఫోన్ ఇస్తే మంచిగా మాట్లాడతడు ఎంతసేపు అయిన మాట్లాడుకుంటూ ఉంటడు
అమ్ ఇంకా అక్క మరి
టెంపుల్కి వెళ్తున్నారా ఈ ప్లానింగ్స్ ఏంటి
ఉమ్ హు
ఫుల్ ఎండుంది
అవునవును మీరు వెళ్తున్నరా
వెళ్దాం అనుకుంటున్నాం గనీ ఎండకి భయం అవుతుంది అది కళ్యాణం వల్ల ఎ అమ్ సరిసరే ఆఫ్టర్నూన్ టువెల అట్లా ఉంటది టువెల్వ్ వన్ వరకు అయితది ఇంటికి వచ్చేసరికి టూ అయితది మా బాబు ఉమ్ ఎండకి తట్టుకోకుండా ఏడుస్తడని చూస్తున్నంగని ఎల్లడమే అనుకుంటా
ఉమ్ ఇంకొక వన్ అవర్ టూ అవర్స్ అయినా వెళ్ళి రావాలి పక్క
అవును బయటికి వీనికి బయటికెళ్ళడం అంటే ఇష్టం ఎమో గని నాకే విని పట్టలేక నేను బయటికెళ్ళ బయట తిప్పడం తిరగడం అంటే
అంటే ఇట్ల కొందరు ఉంట ఉంటరు బయటకి ఇట్ల ఎళ్ళగానే చిరాకు పడతారు ఎడుస్తరు పాపం వాళ్ళకి ఇరిటెటింగ్ అనిపిస్తది
అసలు పైన ఉండడు కింద షాప్ లోకి వెళ్తా అని రో ఏడ్చి ఏడ్చి కిందికెళ్ళి బలవంతంగా పైకి తీసుకస్తస్త డు మళ్ళీ వెళ్దామనే ఏడుస్తాడు ఇంతసేపు ఉన్నడు కిందనే ఇప్ ఇప్పుడే పైకచ్చిండు ఇంకా డోర్ సైడ్కి పోతాండ్ బయటికి పోతాడట ఇంకా
ఆహా ఉమ్ ఫోర్టీన్ మంత్సే గాని అట్లా చేస్
ఆ అహ్
ఆమ్ మెన్న ఉగాది సెలబ్రేట్ చేసుకున్న రా అక్క
ఆ ఉగాది అప్పుడు నేను మమ్మీ వాళ్ళ ఇంటికేళ్ళలిండే అక్కడ ఫంక్షన్ ఉండే వెళ్తే అక్కడే ఉండి వన్ వీక్ ఉండి మొన్న వన్డే రోజు వచ్చి ఇక్కడికి అంతే పెళ్ళయిన ఇప్పటి నుండి రెండు ఉగాది కొత్త ఉగాది అని మమ్మీ వాళ్ళ ఇంటి కానీ అయిపోయింది ఈసారి కూడా మమ్మీ వాళ్ళ ఇట్లో అ ఇక్కడ ఎప్పుడు ఉండ ఉగా కొ కొ నీ ఫెస్టివల్స్ కంపల్రీ నా అమ్మే వాళ్ళ ఇంటికి ఎళ్ళ బుద్ధ అయితది గాని ఇక్కడ ఉండాల్సి వస్తుది
దసరా
దసరాకిల్తా కంపల్సరి దివాళికి ఇక్కడే పూజ ఉంటది మొత్తం మొద అంటది బోనాలు వినాయక చ
నోముూలు ఉంట
ఆ నోవులు ఉన్నాయి బోనాలు ఉన్నాయి వినాయక చవితికి వినాయకుని పెడతారు అన్ని ఉన్నాయి ఒక దసరాకి కూడా బ అక్కమ్మ వేస్తారు గాని దసరాకి మాత్రం పోతానండి కంపల్సర ఎక ఫెస్టివల్స్ క వెళ్లడం లే ఇడు మంచి మంచి నైన్ డేస్ మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే అవును న ఇడి స్కుల్ ఆడుకొని మార్నింగ్ లో ఇవ్వకపోయినా ఇంకా ఇక్కడయితే మళ్ల్ళలు ఇవ్వాలి
ఆ ఇడ మార్నింగ్ అలి
ఇక్కడ మార్నింగ్ లేమని మళ్ళీ డే డలీ రోజు ఏం చేసుకుంటే మ రొటీన్ వర్క్స్ చేసుకోవాలి అదే మమ్మ వాళ్ళ ఇంట్లో నైట్ పనిండి ఇ వరకు ఆడుకోచ్చిన పొద్దున ఎన్నికులేం
అవును
అసలు అందుకు నేను పోతా దసరాకి మాత్రం మిగిలిన ఫెస్టివల్స్ కే కాని దసరాకి అక్కడయితేనే బెస్ట్
అవును మనం ఇష్టంన్నంత టైం వరకు ఆడుకోవచ్చు
అవును అది మధగా ఇంకా అందు తెలివ న వాళ్ళ ఇక్కడ ఆడాలని తిరియదు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉంటే అక్కడ మంచిగా ఆడబ అయితే ఎన్నిటికి ఏ టైకి వాడుకుంటారో నైట్ రోజు
లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే దక్క రోజు కాదు రోజు కాదు ఎప్పుడు ఒకసారి అయితే అంత టైం నార్మల్ గానయితే టెన్ థర్టీ లెవెన్ లాస్ట్ ఇంకా
ఆ అంతేనా మళ్ళీ మార్నింగ్లీష్ కాలేజీకి వెళ్ళాలి కదా
అవున అవును మార్నింగ్ంగ్లీష్ కాలేజ్కి వెళ్ళాలి
నైట్ లేట్గా పడుతుంటే వాళ్ళు మార్నింగ్ లేవాలంట మా బాబు నా ఫోన్ పడేసి పడేసి అసలు సరి్గా డిస్ప్లే మొత్తం ఇట్లా క్రాక్ వచ్చింది నోట్ల పెట్టేసరికి ఆ నోట్ల వాటర్ మొత్తం పోయి స్పీకర్స్ కొంచెంమ అసలు సరిగ్గా వినబడతలేన్న ఫోన్
మరి ఫోన్ ఎందుకక్క దగ్గర పెడుతున్నారు
అసలు వాడు చూడడు ఫోను కనవాడి తీసుళ్తాడు ఫోన్ చూ చ్చే అలవాటు లేదు కానీ ఎవ్వరి ఫోన్ అయినా ఇస్రే డు దూర పట్టే ఇసురుడు డైరెక్ట్ ఉసుతా క్క పోయపడుతుది అట్లాగే డైలీ ఒక కనీసం ఫైవ్ టైమ్స్ అన్నిీ విసుడతాండు నా ఫోన్ మొత్తం ోరంగా అయిపోయింది కొంచెం పెద్ద అయిన తర్వాత కొత్తది తీసుకుంటే సేఫ్ గుండదిప ప్రదేశని అంతే అది కూడా పోతుదిగా
కూడా మా అక్క వాళ్ళ కూతురు కూడా అది వస్తుంది
అవును ఈ చిన్న పిల్లలు ఉన్నప్పుడు అసలు కొత్త ఫోన్స్ ూస్ చేతే వేస్ట్ అఫ్ పాత ఫోన్స్ యూస్ చేయాలి పుత్త దిసగిరి స్ అన్నా మళ్ళా పాతగా పగిలిపోతది
టి వి కూడాడా ప వి కూడాడా పగల కొట్టింు ద ఇంకా అలాగ తెలిది కదా
టీ వి పగల కొట్టిందా
అవునుడి మొత్తం అది మొత్తం పగి అది అప్పుడే కొత్తగానే రీసెంట్ గా తీసుకున్నారు కతమాది మొత్తం స్పాష్
అయో అట్ల ఇట్ల దేన్నో పట్టి బిసరింద
అ నార్మల్గా ఇట్లా ఏదైనా ఒక దాన్తో ఆడుకుంటా ఉంటాడు కదా ఇట్లీ ఇస్రేసిండు ఇస్రే సరికే పగిలి పోయింది ఇంకా
వీడు కూడ అట్లా ట్రై చేస్తాండు కానీ టీవీకి ఎప్పుడు తగ్లలేండి
అవున ఇంక ఏదోక పెట్టండి ఇట్లా
ఆ అదే ఓ ప్రొజెక్టర్ అంత పెద్ద ఉంది ఆ టీవి ఆ
ఇప్పటి నుంచి ట్రై చేశాడు అక్క అట్లా ట్రై చేస్తా ఉంటే ఏదో ఒక రజు తగిలింది అనుకోండి
నిజంగా అట్లేనే చేసి ఆస్పత్ర కంపల్సరీగాగబులుతు గకనీ లేస్తా అండి ఇప్పుడె
ఉ
చాలా కూల్గ ఉందా వెదర్ అక్కడ ఇప్పుడు నైట్ కొంచెం పెట్టదా హెలో హలో హలో హలో హలో